హలో
హలో
ఆ బాగున్నావా రా
ఆ బాగున్నా అక్క మీరెలా ఉన్నారు
బాగున్నారా
ఏం చేస్తున్నారు
ఏం లేదురా ఏం కొంచెం ఇప్పుడే తినాలి అనుకుంటున్నా ఇగ కా కాలొ చ్చింది
అదే అక్క
ఏం సంగతులు
ఏమున్నాయ అక్క ఏమి లేవు ఈ ఎండల వల్ల బాగా ఇబ్బంది అయిపోతుంది మాకు
ఆ
మా పాపకేమో డిహైడ్రేషన్ వచ్చిందంట ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఒకటి
ఆ
టెన్షన్ అయిపోతుంది తను బాగా
టెన్షన్ ఎందుకురా చదువుకోవడం ఎగ్జామ్స్ రాయడం అం అంత టెన్షన్ ఎందుకు పడాలి
అదేగాని ఆ చాప్టర్ రివిజన్ అనేసి అలా చు చూడడం వల్ల హ బాగా టెన్షన్ తీసుకుంటుంది దాని వల్ల డిహైడ్రేషన్ అయిపోయి మొన్న పడిపోయింది కళ్ళు తిరిగి సీ
ఆ
ఇగ మాకు చాలా భయం వేసి వెంటనే హాస్పిటల్ కి తీసు కెళ్లాం తీసుకెళ్తే ఇగ డాక్టర్ బాగా తిట్టారు మమ్మల్ని ఇలా పాప ఉండడం ఎంటి డిహైడ్రేషన్ గ సరిగాది పెట్టట్లేదా ఫుడ్ డ్రింక్ వాటర్ ఇవ్వట్లేదా అనేసేది
మరి వాటర్ తాగాలి కదా ఒకటి త్రీ లీటర్స్ అనే తాగాలి సమ్మర్ లో ఉత్తుత్తికే దా దహం అయిపోయిద్ది కదా
అదే అక్క కానీ తనేమో మరి వాటర్ ఎక్కువ తీసుకోవట్లేదు స్టడీస్ అని కావని ఇవని అట్లా బయట తిరుగుతుంది
ఆ మరి ఎట్లా అట్లయితే
ఏమ ఒకలా అసలు చిన్న పిల్ల కనిపిస్తుందింట అందరికి అట్లనే చెప్తున్నారు టెన్త్ అ ఫర్నాబట్లే మా పాపాని
ఆ అట్లా ఉండకూడదు కదరా మరి కొంచెం గట్టి అరయి గుర్తుండదు తెలుసా తినకపోయినా మంచి ఫుడ్ పెట్టరా ఈ నాలుగు రోజులు
హా అదే అక్క తనక ఎంత ఫుడ్ పెట్టినా నేను పెడతాను అక్క కానీ తను ఇ అసలు కొద్ది కొద్ది తింటుంది వదిలేస్తుంది ప్రాపర్ గజలు ఫుడ్ తీసుకోలేకపోతుంది ఊ టెన్షన్ పడ్డం వల్ల ఇక అద తిన్నది కూడా ఇక తనక ఏంంట ఇట్టుకి పడుతున్నా ఏంటో మాక ఏం అర్థం కావట్లేదు
య్యయ్యో ఇంత దాకా తెచ్చుకుందా
అదే అక్క ఈ ఎండలో ఒకటి తనకు డిహైడ్రేషన్ ఇంకా అయిపోతుంది బాగా అసలు మనమే తట్టుకోలేకపోతున్నాం
అవునవును
ఏ ఏంటో ఇంకా సమ్మర్ వస్తే ఇంక ఎట్లాంటదో అసలు ఇప్పుడు ఈ మంత్ లోనే ఇలా ఉంది
ఆ ఇంకేంటి ఇంక టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంది ఇంక మనకి
అవునా అక్క ఇంకా ఏప్రిల్ మ అదేక పిల్లు గురించి భయం వేస్తుంది ఎలా ఉంటారో ఏంటో అనేసేసి
అరే మరి ఈ వాటర్ మిలను మజ్జిక లెమన్ వాటర్ గురా బాటిల్లో పోసి మంచిగా షుగర్ గా వేసి కొంచెం బాటి లో పోసి చెప్పుడు చదువుకునేటప్పుడు కొన్ని కొన్ని కొన్ని తాగమనం
ఇంకా అదే చెయ్యాలిక్క ఏదో ఫ్రూట్స్ లేకపోతే ఇంకేదైనా అట్లా దసిచ్చే తనకి పెట్టాలి
ఆ
ఇం అలా చేస్తేనే తను ఏమన్నా రికవర్ అవుతదిమో మరి టెన్షన్ పడుతుంది బాగా నే ఎంత చెప్పినా అసలు టెన్షన్ పడద్దండి అట్లనే సరే సరే అంటని మళ్ళీ టెన్షన్ పడ తన్ని
టెన్షన్ పడితే సకల రోగం
మరవేని అత మరి
ఆ సబ్జా వాటర్ ఉంటాయి చీయాజ ఇవన్నీ ఇవ్వాలరా వాటర్ అసలు లేడీస్ అసలు మన బాడీ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిజైనింగ్ వాటరే ఇప్పుడు మనం ఇంత హైట్ ఇంత పర్సనాలిటీ ఉన్నాంగా హండ్రెడ్ లో సెవెంటీ అబ వరకు మనకి వాటర్ దాక ఉండాలి అంటే మన నియర్లీ మన పొట్ట భాగం పై దాకా వాటర్ అనుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆ అంటే మనకు అంత త ఇంపార్టెంట్ వాటర్ అనేది తాగుతనే ఉండాలి లేకపోతే యూరిన్ ఇప్పుడు ఇంకేంటి లేడీస్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ వేడి చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆ మరి చాలా లేడీస్ కి ప్రాబ్లమ్స్ అయితే ఒక టాయిలెట్ సరిగ రాదు ఇవన్నీ అయితే మనకి
ఉ అన్ని వీక్ ఉంటారు ఏంటో ఈరసమ సుల్తానక అయితే ఇంకా
ఆ మనుషి ఆటి కుండదు బీట్రూట్ జ్యూస్ ఆగద్దా
లేద అక్క అసలు ఇంకా స్మెల్ అంటేనే ఇంకా అవి ఎట్లడో అయిపోయిద్ది
మరి ఎలా ఎలా రికవర్ అవ్వాలి ఈ అమ్మాయి మరి ఎగ్జామ్స్ కంటే ఈ అమ్మాయి ఎగ్జామ్స్ రా అసలు ఇంకా సిక్ అయిపోతే ఇంకా డేంజర్ కదా టూ త్రీ మంత్స్
ఆ నేను అదే ఆలోచిస్తాను కదే అట్లా అయితుంది ఈ మధ్యన
ఆ మరి మీరే కొంచెం భయం భయం చెప్పాలరా కోకోనట్ వాటర్ కూడా మంచిదే బలమును వేడి కొట్టేస్తుంది
ఆ అదే
కిచ్చి ఇంట్లో వేయండి
అదే చూడిలు కోకోనట్ వాటర్ అనా వాటర్ పిల్లని ఏదో ఒకటి కొంచెం బాడీకి కూల్ ఉండి ఇవ్వాల్సిందే
ఆ
మం వాటర్ తీసుకోవాలంటే అసలు వాటర్ ఎక్కువ తీసుకోలేకపోతుంది
ఓ అలానా
మ్
ఆ మరి అలా ఇలా అయితే మరి ఇంట్లో ఏమంటున్నారు మీ అత్తయ్య వాళ్ళు
మా అత్తయ్య వాళ్ళు ఏమంటున్నారు పిల్లందుకి అట్లా అయిపోతుందిని వాళ్ళు వాళ్ళు టెన్షన్ అయిపోతున్నారు
ఆ నిన్నే అంటారు
ఇంటి దగ్గర ఉన్నాడి నువ్వు చూసుకోవట్లేదు నువ్వే పెట్టట్లేదు అంటారు కదండి ఏటు చెప్తే ఏమనదు అటు చెప్తే వాళ్ళేద్దరు
అరే ఏం లేదు రా ఆ అమ్మాయికి వాటర్ తీసుకెళ్లి అక్కడ పెట్టు బాటిల్లో చదివేటప్పుడు ఇవన్నీ తాగు తాగపోతే కళ్ళు తిరిగిబడితే నిన్న తీసుకెళ్లి ఇక హాస్పిటల్ సిలేన్ ఎక్కియడం అయిని సీరియస్ గా చెప్పు
అదే అక్క చిన్న పిల్లలంటే
దిక సొల్యూషన్ అనేది దీనికి
చిన్న పిల్లల అంటే అన కొంచెం బెదిరిచ్చు దెబ్బలు బొక్కు ఎట్లా కట్టో చెప్పచ్చు ఇంక అంత పెద్ద పిల్లలు మనమే
ఆ అసలు ఆమె చదువుకునే అమ్మాయి ఆమెకే నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి
ఆ కానీ ఇక ఎగ్జామ్స్ టెన్షన్ లో పడే కదాక మనం ఏం చెప్పినా ఇ సరి వినట్లేదు అ సాలు
అట్లుండకూడదురా చాలా ఎఫెక్ట్ అయిద్ది సరే వింటర్ సీజన్ లో ఇప్పుడు వర్షాకాలం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలంలో వాటర్ ఎక్కువ టాయిలెట్ వస్తుంది లేకపోతే తడికి తాగొద్దు అ అని మన మనసు అనిపిస్తంది చలికాలంలో బ్బ చల్లగుంది కదా గొంతు బట్టి అని అనిపిస్తుంది ఈ టై లో వాటర్ వాటర్ వాటర్ తిండిలే పన పర్లేక నీళ్లు నీళ్ళ అని ఒకటే గొంత ఆరిపోయిద్ది
అ అవునక్క మాక్సిమం చాలా మందికి ఇదే ప్రాబ్లమ్ అసలు ఈ చదివే పిలగాల కాని
ఆ కరెక్ట్గా ఫ్రూట్స్ తీసుకోరు చక్కగా దోసకాయ కూరండు దోసకాయ కూర చాలావి సొరకాయ కూరండు బీరకాయ కూరండు కీరా తెచ్చి పెట్టు
ఆఓ
ఆ ఇవే కిరాయి లెమన్ వాటరు కోకోనట్ వాటర్ ఇయ పెడతా ఉండు ఈగ ఆ ఎగ్జామ్స్ తర్వాత ఇక ఆమె ఇష్టం ఇక ఆమె హెల్త్ నా కాపాడుకుంటదు ఏం చేసుకుంటదు ఇక నువ్వు కూడా అంత కేర్ తీసుకునే అవసరం ఉండదు
అదే వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక అట్లనే ఉన్నారు అందరి సరిపోయారు వీళ్ళు
ఆ
త్వరగా వాటర్ తీసుకోరు ఏం తీసుకోరు ఎల్లరు యూరిన్ కి సరిగ్గా
ఆ యూరిన్ కూడా బాగా వెళ్ళాలి కంపల్సరీ త్రీ లీటర్స్ మనకి పక్కా
ఆ చెప్తా ఉంటేనే వీళ్ళు ఇంకా చిన్న పిల్లలు లెక్క చేస్తున్నారు అసలు
ఆ
ఊ అదే ఇగా చూడాలి మాక్సిమం ఇదే ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నా
ఆ
ఈ సమ్మర్ వ వచ్చిందంటే ఇంకా ఇగ అందర ఏంటో హు ఇంకేంటి అక్క తిన్నారా
లేదురా ఇంకా తినాలి నేను అదే ఇంకా అనుకుంటున్నా ఇప్పుడే వీళ్ళకి ఇంట్లో పెట్టి
అదేలే అక్క వంట అయిపోయింద అయి
ఆ అయ్యిందిరా
హు అదే ఈ హాఫ్ డే స్కూల్స్ ఒకటి ఇవి చాలా ఇబ్బంది అయి అయితుంది మాకు అసలు మ మార్నింగ్ ఏ లేగడం వెళ్ళడం మళ్ళ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వస్తున్నా మంచి ఎండలోని
ఆ
అలా రావడం వల్ల ఇబ్బంది అవుతుంది
ఆ
అదే చూడాలి ఇగ తన వల్లే నాకు తన టెన్షన్ ఏవు గాని తాను అట్లే ఐ పో నాకు టెన్షన్ అయిపోతుంది ఇంకా బాగా అసలు ఏ చెప్ తే వినట్లేదు ఇ
అసలు చిన్న పిల్లలంటే అనుకోవచ్చురా నువ్వు చెప్తే నాకే ఎలాగో అనిపిస్తుంది ఇదేం ఇంత పెద్ద అమ్మాయికి ఆ కనీసం ఆ హెల్త్ మీద కాన్షియస్ లేదా
తినమంటే తినరు ఏదో ఏదో డైటింగ్లు ఈటింగ్లు అంటే గింత గింత గిం ఇంత ఈ ఏజ్ లా అతే ఇంకెప్పుడు తింట్ర ఏంటి ఏం అర్థం కావట్లేదు
ఆ
హు ఇదే అయిపోతుంది అసలు బ్లడ్ సరిగ్గా ఉండదు వీళ్ళకు మళ్ళీ బ్లడ్ పాయింట్స్ చాన త ఆ బ్లడ్ టెస్ట్ చేయించిన అక్క బ్లడ్ తక్కువే ఉందంట
ఆ
ప్రాబ్లం
బీట్రూట్ పెట్టాలి
హు బీట్రూట్ క్యారెట్ ఇట్లాంటి జ్యూస్ తాగమంటే వద్దు అ తినమం డెడ్ వాయొ స్మెల్ అంట
హు
ఏవేవో రీజన్స్ చెప్తున్నారు ఎవరికేం చెప్పినా కానీ ఇంకె ఎవరు నమ్మేటట్టు లేరు అసలు
ఆ అవును
ఇదే సరిపోతుందే మాకి ఇగా
చాలా టైం అయింది మరి తిన్నారా
ఆ తినలేదు అక్క పిల్లలు తిన్నారు
ఓకే ఓకే రా
ఆ మేం తినాలి ఇంకా వాళ్ళు తిని పడుకున్నారు
హు తిను తిను ఏం బాధపడక ఏం కాదు ఆమె తెలుసుకుంటదిలే ఓకేనా వాటర్ ఎక్కువ ఇ ఈ చెప్పినాయి అన్నీ గుర్తు పెట్టుకొని ఇచ్చాయి
ఆ అదే అక్క మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్ ఉంది కదా ఇగ పంపియ్యాలి వాళ్ళని
అదే అదేలే
ఉ అదే చూడాలి ఇక పడుకోవాలి మీరందరూ మంచిగా ఉన్నారా అక్క అందరు హెల్త్ అంతా అదే ఈ సమ్మర్ వల్ల ఆంటీ వాళ్ళు ఏమన్నా వి
ఆ ఇక పెద్దోళ్ళు అంటే ఇక తెలుసుగా ఇక ఇంట్లోనే ఉంటరు వాళ్ళు ఎండకి ఎటు పోకూడదు పంపియ్యం కూడా మేము కూడా భయం
అదే అదేలే వీక్ అవుతారు మారి అసలె
అవును
ఉమ్ అదే అక్క సరేలే అక్క మరి మీరు తినండి మేము కూడా ఇక తింటాం మరి ఓకే అక్క తర్వాత ఎప్పుడైన కాల్ చేస్తాలే నేను మళ్ళీ ఓకే అక్క